చదువుకోవ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నీకు నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా చదువుకునేదాన్ని తెలుసా నీకు స్కూల్ నుంచి రాగానే అసలు కూర్చునేదాన్ని అక్కడ ఊర్లో ఇల్లు ఉండేది కదా మనది బయట అరుగుండేది చిన్నగా దాన్
మమ్మీ కూర్చోబెట్టి నీకు చదివిపిస్తుండే గుర్తుకుందా
గుర్తుకుంది నాకు కొట్టేవాళ్ళు నాకు చాలా అసలు
నువ్వు పత్తి ఎరనికి పోతుండే చదువుకోమంటే పత్తి ఎరనికి పోత్ డ నువ్వు
నేను రాగానే ఫస్ట్ హోంవర్క్ చేసుకునేదాన్ని హోంవర్క్ చేసే వరకు లేసేదాన్నే కాదు నా హోంవర్క్ అయిన తర్వాత ఆడుకునేదాన్ని వెళ్ళసి
సరేగా నేను నాకొక్కటి డౌట్ వచ్చింది అడగాల
చెప్పు
నువ్వు ప్రతిసారి పత్తి ఎరనికి ఎందుకు తుండె చదువుకోమంటే పత్తి ఏరనికి ఎందుకు పోతుండె
నాకు ఎక్స్ట్రాగా పని చేయాలంటే చాలా ఇష్టంగా ఉం దు నాకప్పుడు నాన్న హెల్ప్ చేయాలని డబ్బులు డబ్బులు తీసుకు
అప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉండే అయినా నువ్వు పత్రానికి ఎందుకు పోతుండే
అట్లా ఆ చేన్కి ఎళ్ళి
పిడకలు ఎందుకు గొడుతుండే మరి
పిడికెలు అంటే అప్పుడు
బందాల్
కొన్ చిన్నగుండె
మ్ మ్
పెడుతున్న ఇంట్లో వెనుక పేన్
పెరేట్లో
కు
దాని కోసం అనేసి అవి పిడికెలు కొట్టేదాన్ని అక్కడ పిన్నీళ్ల కోసం అనేసి ఎ కొట్టేదాన్ని
నిక్ పిడకలు కొట్టడం అలవాటు ఉందా మరి
అంటే అమ్మ నేర్పింది నాక్ చిన్నగా ఉన్నప్పుడు అట్లా చేసి అట్లా కొట్టాలా కొడకాని అయితే అట్ట కొడితే ఆ వెన్నక్కడ తీసి మళ్ళీ పొయ్యిలేస్కొని వేడి నిళ్బెట్టేవాళ్ళు
నీకు ఎగ్జామ్స్ అప్పుడు ఆపండెక్స్ ఓచ్చిందంట కదా నిజమేనా నిన్ననే గుర్తు ఎస్కునం నేను మమ్మీ
నేను ఎక్కడ చదుకున్నాను తెలుసా నీకు నేను బోదల్లో చదుకున్నాను టెన్త్ అంశీ స్కూలో చదివాను నేను సెవంత్ సెవత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అక్కనే చదుకున్నాను అది తెలుగు మీడియమే అద్
మీడియమా ఇంగ్లీష్ మీడియం కానీ ఇప్పుడు ఇంగ్లీష్ తెసిరు దాన్ని తెల్సా నీకు
తెలియాదు నాకు ఇంగ్లీష్ చేసిన్
లేపోతే ఇంగ్లీష్ చేసిండ్రు టూ ఇయర్స్ అయింది
చాలా ఫేమస్ ఉందె
ఇప్పుడు ను మొత్తం తెలుగు మీడియం స్టూడెం
దాని పక్కనే ఇంకోటి వస్తు స్కూల్ అ
ఆ దాన్ల నేన్ చదువుకున్నా అన్ దాంట్ల నెనే చదువుకున్న ఎల్ కెజి యూకె జి ఫస్ట్ క్లాస్
ఇపుడెనే నేను నువ్వు ఇంగ్లీష్
నీ వాయిస్ ఉ సరిగ్గా వినపడట్లేదు
నేనైతే నా చిన్న పునపుడు సరస్వతి మందిర్ అని స్కూల్ ఉండేది అపె ఇంటి దగ్గర అక్కనే
చిన్నగా ఉన్నాప్పుడా
హాస్టల్కి ఏళ్ళిపోయాను సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కి హాస్టల్ ఉండె
ఎందుక్ ఏళ్లిపోయావ్ హాస్టల్ కి
అంటే నేను చదువుకోను అని చాలా సార్లు అనేదాని అన్నట్టు అలా చదువుకోను అని అంటే ఆ మా అక్క ఏం చేసేదంటే చదువు ఇమె ఇంటలేదు ఇక్కడయితే ఇమె చదుకోదు అని హాస్టల్ మాట్లాడేసేసింది లాస్టల్లో వేసేసారు నన్ను బోధన్ వంశీ హై స్కూల్ హాస్టల్ అది అందులోనే హాస్టల్ కూడా ఉండేది ఆ మా మామయ్య ఉన్నాడు
ఆయన లెక్చరర్
ఆయన లెక్చరరు వీర్రాజు వాళ్ బోధన్ లోనే ఉండేవాళ్ళు అయితే ఆ మామ చెప్పిండ్ అన్నట్టు ఇక్కడ ఈ స్కూల్ చాలా బ బవుంటది ఇక్కడయితే మీర్ ఎయండి హాస్టల్లో నేను కూడా చూస్
మరి నీకు చదువంటే ఎందుకు ఇష్టం ఉండక్ పోతుండే
అంటే చదువా ఏ సమయం ఉండే ఎందుకు ఒకడి మ్యాథస్ అంటే చాలా భయం వేసేది నాకు మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్ రెండు ఎంత భయం అంటే ఎప్ ఇప్పుడు కూడా అసలు నేను ఆ బుక్ ముట్టేదాన్నే కాదు అంత భయం
ఎందుకు అంత భయము అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరు సరిగ్గా చెప్ప పలేరా
అది రా సరిగా చెప్పలేదనక చెప్పేవాళ్ళు చాలా చెప్పడంని చెప్పేవాళ్ళు కానీ అది అద్ నాక్ నచ్చకపోయాది
గణితమా గణిత శాస్త్రంమంటరా తెలుగులో
గణిత శాస్త్రం అనే అంటారు
మరి ఇంగ్లీష్ ఎందుకు ఇష్టం ఉండది ఇంగ్లీష్ అంటే ఈజీనే కదా
ఇట కడ పపోయేది అస్సలు
తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ రాకపోతుండేనా
అప్పుడున్న సబ్జెక్ట్స్ ఇంత బాగుంటుడు అప్పుడున్న సబ్ సబ్జెక్ట్స్ అయితే అన్ని స్కూళ్ళలు సేమ్ సబ్జెక్ట్ ఉ తెలుగు హిందీ అండ్ సోషల్ స్కూల్స్ ఒక ఉ ఒక్కొక్క స్కూల్ కి ఒ బుక్ ఉంది ఇప్పుడై
నిజమే ఇప్పుడు సిబిఎస్సి ఎస్ఎస్సి ఐఎస్సి ఎన్నో వింత వింతలు ఉన్నాయట అమ్బంట అప్పుడు హాఫ్ ఇయర్లీ నివల్ రెండే ఉంటుండే హఫయర్లీ అనివల్